ఏం చేస్తున్నావు?
ఏం చేయాలా నువ్వేం చేస్
నేనా ఇప్పుడే వచ్చిన అట్లా కూర్చున్నా
లేటుగా అచ్చినావే
ఈరోజు మా ఆఫీస్ కింద అవి అన్ని ఎగ్జిబిషన్ స్టాల్స్‌లా పెట్టారు లే షాపింగ్‌వి, ఫుడ్‌వి
ఆహా
ఆ బట్టలు కాటన్ శారీస్ అవన్నీ ఎన్ని పెట్టినారూ టాప్స్ అవని
అంటే ఆడ వచ్చిన శాలరీ ఇడ ఖర్చు పెట్టండి అమ్మా
ఆ అదే మళ్ళీ ఇదేమంటారు సమోసా అవి ఏమంటారు పనీ పూరి
ఊ ఫుడ్ స్టాళ్ళు
ఊ ఫుడ్ స్టాల్స్ సలాడ్స్ ఉంటాయి కదా మనము ఇవి ఉంటాయి చుడు ఆ ఏమంటారబ్బా సినిగిల్ని నాన్ బెట్టి ఉడకబట్టేస్తాం జరు బ గుగ్గులు
ఆ ఆ మా ఫ్రెండ్ కూడా అదే ఆన్నది
ఆ గుగ్గులు అవన్నీ మిక్స్ అయింటాయి చుడు ఆ అలసందలు పెసిర్లన్నీ ఉడకబెట్టేసి అట్లా సా సలాడ్స్ లాగా చేసినారా ఆ అది ఒక చిన్న బౌలు చిన్న బౌల్ హండ్రెడ్ రూపీస్ అంట
దానికంటే మనం తెచ్చుకొని చేసుకుంటే
అవి మన ఇంట్లో దొరుకుతాయి మనకి దొరికిండేవి మనం చేసుకోవచ్చు
ఉ
ఆ ఇంకా ఏమున్నాయంటే శారీస్ అంటే రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి జట్
ఆ ఈ మధ్య బలే వస్తానయ్ రెడీమేడ్ బ్లౌజస్ చాలా డిజైన్స్ వెరైటీగా లాగా అది కూడా మన డ్రెస్సెస్ అలాగే ఉంటది
ఆ సైజు మనము దీనికి లహెంగా మీదికైన వేసుకోవచ్చు నార్మల్ లంగా వోని మీదకి అయినా. వేసుకోవచ్చు శారీస్ పైకి ఆ ఇంకా ఏమున్నాయంటే ఇవి యాంకిల్స్ ఉంటాయి కదా కాళ్ళకి అవి అవి అయితే ఇంకా సిల్వర్ వి సిల్వర్ అంటే కొంచెం సిల్వర్ కోటింగ్ ఉంటాయి చూడు అంటే కలరు బోకోకుండా అవి అంతా ఎయిట్ హండ్రెడ్ ఎంత చెప్పరుబ్బా
ఏమో సిల్వర్ వస్తదేమో
అ
ఆ డబ్బుల కి సిల్వర్ వస్తదేమో
ఆ సిల్వర్ వస్తుది
ఉ
కా ఏమో పెట్టారబ్బా ఏమంటర్ ఆ పచ్చళ్ళు హోమ్మేడ్ పచ్చళ్ళు
ఏది వద్దనలేదు
కరేపాకు పౌడరు ఏవో పెట్టినరు కరేపాకు కాకరకాయ పౌడరు ఇంకా ఇంక ఏమంటారు మనం చేస్తాం చూడు మున ఆ మునగాకు పౌడర్
ఆ
అదీను ఇంకా మళ్ళీ నీకు కొంచెం పక్కకి వస్తే ఉంటాయి చూడు చిప్స్ ఉంటాయి చూడు బొంగులు చెత్త అవన్నీ బటానీలు
అవి చె అవి చెత్త కాదు
ఆ ఇంకేం అదే హోమ్ మేడ్ చిప్స్ ఉంటాయి చూడు చెకలాలు మళ్లీ ఇంట్లో పిండి వంటలు ఎట్లా చేసుకుంటాము
ఓకే అవి అంతా ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు కదా
ఇంట్లో లాగా ఇంట్లో చేసుకుని వచ్చి ప్రిపేర్ చేసి ప్యాకింగ్ చేసి కొని వచ్చినాను అమ్మ దాని మీద ఎంతెంత కాస్ట్ ఉన్నాయో
ఆ అంటే కింద పెట్టిన్నారు కదా అందు వాళ్ళకి కొంచెంమయినా రావాలి కదా ప్రాఫిట్
అ అంత టెక్ పార్క్ కదా అందరు వస్తారు కదా చుట్టుపక్క లో ఉన్న కంపెనీస్ అన్ని వస్తాయి
ఉమ్ ఇంకా బయటోల్లయితే నీకు బార్గెనింగ్ చేస్తా రు అనుకోవచ్చు ఆడ ఎవరు చేస్తారు చెప్పు
చేయరు కదా ఆఫీస్ దగ్గర బార్గెంగ్ ఎంత రేట్ చెప్తే అంత రేటే ఇకమన్నా డిస్కౌంట్ ఇస్తే డిస్కౌంటు మళ్ళీ ఇది ఉంటాది చూడు ఇదేమంటారు ఆ ఆ కంకనాలు ఉంటాయి చూడు
కంకణాలు
సిల్వర్ టైప్ లో కోటింగ్ వచ్చి బాయ్స్ వేసుకుంటారు చూడు దానికి ఆడ వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్నాయి కొంకనాలు కూడా కానీ వాళ్ళు నేమ్ మన ఏం నేమ్ కాల్స్తుంట ఏం కోటింగ్ అట్లా వేసి ఇస్తారంట
ఓకే ఓకే
ఆ నేమ్ ఆ కస్టమైడ్ ఆ ఇంకా ఏమైనా డిజైన్ కావాలన్నా అట్లా నేను చేసిస్తాను
అ
అవన్నీ చూసుకుంటూ వచ్చేసరికి లేట్ అయింది ఇంగ అది ఇవన్నీ చూ ఇవన్నీ చూసినానా చూసినాక నేను జ్యులరీస్ నచ్చింది ఇంకోటి కూడా బావుండే ఇంక ఎందుకులే ఇప్పుడే ఇది మల్ల మల్ల కాల్సిన ప్పుడైనా పెడుతుంటారు కదా మామూలుగా అప్పుడు తీస్ పోవచ్చులే అని ఒకటి తీసుకుంటే మా పిన్నికి ఫోన్ చేస్తే ఇది బావుం తీసుకో అనిందా అంటే ఒక పీస్యే ఉంది పిన్ని అంటే సరే నువ్ నీకు తీసుకో నేను మళ్ళన్ తీసుకో కుంటాలే అంటే లేదు నువ్వే తీసుకో అని మా పిన్ని
ఊ
నాకేం పెడుతుంటారులే ఇడ స్టాల్స్ చాలా అని తీసుకుంది
మీ పిన్నంటే మీ బాబాయ్
ఆ మా బాబాయ్ ఎక్కువ మా బాబాయ్ భార్య అంటే ఎలా అంటే మా నాన్నకు ముగ్గురు కదా
ఆ
అల్ల ఆయన ఒకల మా అత్త మా అత్త కూతురు అది మానవల మానవళ కూతురు
ఉహు
ఆ ఫస్ట్ మళ్ళా లాస్ట్ లో పోయి కూర్చున్నారా ఆ ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తున్నారు అట్లా
ఆ
ఆ వాళ్ళు షిర్డీ కి పోయారంట
ఊ
అదే ఫోన్ చేస్తే ఇంగ చేసి ఇది బావుందంటే ఇది తీసుకుంటా
ఊ
ఆ ఇంకేమి
ఏం లే
ఏం తిన్నావ్ మధ్యానం
వంకయ్
పొద్దున్న ఇడ్లీ ఆ
ఇడ్లీ సాంబార్ చట్నీ
నాకైతే ఆ సాంబార్ అసలు తినాలని లేదు బా ఇంక అదే మాకైతే నిన్న రైస్ ఇంగ పెరుగు తీసుపోయినా కాబట్టి సరిపోయింది పెరుగు ఆ పికిల్ ఉన్నాయ్ అది ఇంకా పికిలు పెరుగు ఏసుకొని
రోజు తినమన్న తప్పదు
ఆ రోజు పికిలు తినచ్చు నాకైతే కడుపులో మంట పుడతంది అది అక్కా ఏసులో కనిపిలేదన్నమాట పైన వచ్చి కూర్చున్నప్పుడు వేడనిపిస్తుందా ఇంకా పికిలు తినేసరికి కడుపులో బాధ
అదే కదా వేడికి వేడికి
ఆ
లె
ఏం చేసినావ్ ఈరోజంతా
ముందెలా పొద్దున్నే లేసినను కాసేపు దాని ముందు కుర్చొని అటెండెన్స్ వేసే వరకు మనం అంటే కాన్సంట్రేషన్ తో కూర్చుంటాం అటెండెన్స్ అయిపోన తర్వాత
ఆ
ఆ పక్కన అది వింటా ఉంటది మనం ఫోన్ మోగతా ఉంటది
ఆహా
ఉ
ఇంతలో కోల్స్ కాల్ చేసుకుంటా ఉంటావా
అంతేగా
ఉ హు
ఎప్పుడైనా అనినుకో అంటే అందరు వినండి అని ఇంపార్ర్టెంట్ న్యూ అని చెప్పినప్పుడు అప్పుడు ఒక కన్ను వేస్తాం దాన్ని ఒక చెవ్వువేస్తాం కన్ను కాదు
ఉమ్ ఏమో అట్లా గడిచిపోతంది అబ్బా
ఆ ఈ రోజు ఐదు గంటలకు అయిపిచ్చేసింది
అవునా బాగానే అయిపొయిందె
ఒక్కొక్కసారి అయిపిస్తాది మళ్ళీ ఒక్కొక్కసారి ఏమో ఐదున్ ఆరు వరకు గూడా తీసుకుంటది
ఆ
అవును టైమిబట్టి పర్లలే ఫస్ట్ రోజే గాని అంత భయపెట్టిచి ఇదిగుపెట్టిచి
ఆ
ఇప్పుడు పర్లే చెప్తాంది అంటే మనకి ఏది ఇంపార్టెంటో మాడు ఇట్లా ఏది చెయ్యాలి అట్లా పర్లేదు మనకి తగ్గట్టే చెప్తాంది
ఉహ
కానీ ఏమంటే ఫస్ట నేను బై పి సి
ఆ
కోపం తెప్పించి చిరాక్ తెప్పిచింది
అంతెలే స్టార్టింగ్ లో స్ట్రిక్ట్ గా ఉండాలని ఆ మాత్రం చేసింది
ఫస్ట్ రోజు ఆ కమాండింగ్ వాయిస్ అనేది
ఆ
సెట్ కాలేదు అంటే స్కూల్ లో కాలేజ్ లో అరిచినట్టు ఆ వా ఆ వాయిస్ తో చెప్పేసరికి డైజస్ట్ రాలేదు అందరికీ
ఆ
ఏంది ఇట్లా ఆర్డర్లు ఎసినట్టు చెప్తాంది అది ఇది
అ
ఇప్పుడునార్మల్ వాయిస్ తో చెప్తే వింటారు కదా
ఆ
నార్మల్ వాయిస్ తో చెప్పేది వేరు కమాండింగ్ గా చెప్పేది వేరు
అదే అవును
ఇంక అందుకని అట్లా చెప్పేసరికి ఎవర్రా నాయన ఇది మాకెందుకు దొరికింది
ఆ
అందుకని
అవునా
ఇప్పుడు పర్లే
అంతేలే ఇంగా స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ అట్లా కొంచెం స్ట్రిక్ట్ గా అనిపిస్తుంది అలవాటు అయిపోయే కొద్ది అది కూడా అంతే ఏమి కొత్త బెడ్ షీట్ వాడినావా
ఏసుకున్నాం
ఆహా అది వాష్ చేసి ఈ రోజు వాడినావా
ఆ
హ్మ్
దానికి పిల్లో ఏమి రాలా కానీ పర్లేదులే వన్ టెన్ రూపీస్ బెటర్ ఏలే
ఆ బెస్ట్ కదా నీకు ఇంకా ఏమొస్తాయి పిల్లో తీసుకున్నా మళ్ళీ మనం బయట్ అంటే మళ్ళీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఏమో వేసుకోవాళ్లా టూ హండ్రెడ్
హ్మ్ పిల్లో ఇంకా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోనున్నానా
హ్మ్
మా చెల్లి మ్ ఇంట్లో కొత్తవి ఉన్నాయి
ఆ
అది తీసుకోపోతా అంటే మా చెల్లల్ని కొత్తవి ఇచ్చి మేమేమి చేయాలి
హ్మ్
కొత్త పాతది తీసుకోనిపో చెప్పి వాటుకుండే నాకేచ్చి వాటి కొత్త వేసింది మళ్ళీ
హ్మ్ హు ఏం తెలీవబ్బా హ హ
ఇంకేం చేద్దాం లే ఇంకేందుకులేబ్బా బానే ఉంది కదా ఇది అని చెప్పి తీసుకొచ్చా
మ్ సెట్ అయిందా దానికి ఆ బ్లూ కూడా బ్లూ బ్లూగా ఉంది కొంచెం
ఆ
అయినా మనం ఏం పడుకుంటే తల కింద పెట్టుకుంటా కుంటామా అవసరమా ఏదో ఒకటి హ్మ్
బెడ్ షీట్ కూడా తీద్దాం అనుకున్నా గానీ అప్పుడే మళ్ళీ చల్లగా అంటే అంత కూల్ గా ఏం ఉండదు కదా ఇప్పుడే ఎందుకులే అని తీలేదు
నేను నాకైతే నైట్ వేడి పుట్టింది తెలుసా బెడ్ షీట్ తీసేసిన మధ్యలో ఒకసారి మళ్ళీ త్రీ ఆ టైమ్ లో చలి పుట్టింది
లాస్ట్ ఇయర్ ఈ టైం కి బాగా రోజు వర్షం పడేది
అసలు ఏమి ఈ వీక్ అంత అసలు ఎండ ఎంత ఫుల్ గా సమ్మర్ ఉన్నట్టుంది
అదే కదా
కనీసం బెంగళూరులో ఈవినింగ్ అయ్యాలికీ కనీసం చల్లగా మబ్బులన్నా వస్తాండా మబ్బులు ఇట్ల పడన్నా పోతండే
లాస్ట్ ఇయర్ మనం అంతా స్వెటర్లు వేసుకొని తిరిగేది
హ్మ్ ఇప్పుడు చూడు ఈ వన్ వీక్ అంతా ఎంత ఎండనో
హ్మ్
అటు సైడ్ కూడా అట్లే ఉందంట హ్మ్ అదిక్కడన్నా మనం కొంచమన్నా గాలన్న వస్తాంది అక్కడ అది కూడా లేదంటా
ఇంకా వాళ్ళ పొలాల పోయేదానికి వాటి ఈ అబ్బా చాలా కష్టం ఇంగా వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఎండలోనే ఉండాల్నా మనమన్నా ఎప్పుడో
ఉ ఏ అబ్బాయే బయట ఉంటాం కాబట్టి మనకు లోపల ఉంటాం కాబట్టి మనకు కన్ఫ్యూజ్ అయింది వాళ్ళు బయట ఎక్కువ తిరుగుతానే ఉంటారు కదా
అవును ఎప్పుడు బయటే ఉంట్రాళ్ళు నేను మీ పూటను పెట్టినట్టే
ఈ పూట ఏమైన్నా పప్పు పెడతారేమోనండి చీదకుంటే ఆ మెనూ లో సాంబార్ ఉంటది ఇంకా సాంబార్ ఏమ
అంతేగా సాంబార్ సాంబార్ సాంబార్ పప్పు ఇంకేస్ ఈరోజు కాని దీన్ని ఇదైనా పెట్టచ్చు చపాతి
చపాతి ఈ రోజా
అ
ఏమో మా కైతే ఏం పెడతదో ఏమో తెలియదు ఆమెకి బుద్ధి పుట్టినప్పుడు పెడతది చపాతి
అంటే రోజు పెట్రో ఆ ఇప్పుడు ఈ రోజు మంగళవారం పెడితే మళ్ళీ బుధ గురువారం కాని మళ్ళీ సాండే అంటే వారానికి ఒక రెండు రోజులు మూడు రోజులు
అ
ఇట్లా
మా పీజులో అయితే అస్సలు ఇంకా దరిద్రములే చెప్పలేం లేఅవన్ని పనితీరని బాధలుఅవండి మాకు
మాది అట్లాగే ఉంది
ఉమ్ కొన్ని పీజులో డైల్ చపాతి మజ్జిగ బట్టి
మా టీజీలో కూడా ఎప్పుడో మొన్న ఎప్పుడో పెట్టింది మ ఏది ఒక నెల అయ్యింటుంది అనుకుంటా పెట్టి
ఆ
మళ్ళి నిన్న పెట్టింది